హలో వినపడుతుందా వినపడుతుందా ఏం చేస్తుంది ఆంటీ
ఆంటి నా ఆంటి ముందు కు నేనా ను్వే వెటమన్న తల కడ టాను పీ పీస్ పస్
దాని గురించి న పెడతావు నువ్వు
మాేమ క్యూట్ గా మాట్లాడుతారు అందు పెట్లే టిూ మాటతే పెట్టారు ఎందుకు ఎంలే బా మట్లా మాట్లా మొదల ఇలా నోవే లవ్ యు అంటే వ్యూ నాట్ అని
బా మతారువును
హ ముందుకు పెట్ వస్తాయ
బసావ రావ ఏ అభడ అ దట
చడు ఆర అ
వస్తాడు యాడికి పోయినాడు
వాడికి నడుమ నొప్పి వస్తాయని చూపించుకోవాలి వినా
నీ కూడా నరాల నీకు నరాల నొప్పి
నాక్ నరాల నొప్పి నాతో ఏమిప్పుసరంగా నరళ్ల నొప్పిగా రోగాల నాక నాకెప్పటి నుంచి ఉంది రోగాలు కొత్తగా ఏం కాదు పాత ఏమంట అప్పుడప్పుడు బైకి వస్తారు
సరే అప్ప మళ్ళ బేబి సినిమాకి
నేనేం రానమ్మ మ్ పోదామా న్
ఆ నీత వద్ద బయటికి రావ టె వాడ్ ఒంట్లో వాడు ఇండల
నిజామే అద స్ట్రేంజెస్ థింగ్స్ లో స్ట్రేంజెస్ థింగ్స్ లో హీరోయిన్ లా అట్లా సర్ లేేస్తే దాంట్లో నుంచ్ దుర్గ బ చేయాల ఆ పక్కకి అట్లా ప్లేస్ చేంజ్ అయ్యదా
మంచిదానే మంచిగానే ఉన్నదాని ఆడ మంచిదని పెళ్లి చేసుకోవ అలంట అలాంటోళనే పెళ్లి చేసుకోవాలా అ అంటాడు
మ్
మ్
చేసుకుంటాలే
ఇంకా
చెప్పు పది నిముషాలు పది
ఏదో ఒకటి మాట్లాడు లహరి పది నిమిషాలు మట్లాడి వంద రూపాయలు లెక్కిత్తాను ఏది మాత్రం తప్పేం ఉన్నది.
నిజమేలే వంశీ రోజు గంటలు గంటలు మాట్లాడతాం.
ఆ ముచ్చట్లు వత్తయ
గది నిజమేలే
ఉమ్ రికార్ రికార్డ్ ఏతుక్కోవాలె ఇత్తడడు ఎవరికి నస్తావు వాడికిచ్చి వాడికేనస్తావ్ ఇల్లా ఇల్లాగ ఇల్డు ఇడు
ఏన్ దోర సే అ ఎవరు మాట్లాడలేదు చూద్దాం ఏమైతదిలె ఏముందిలే డబ్బులు ఎక్కువ లే
ఆఆ
ఉ
ఇంకా ఎంసేపైంది ఉంటాం చూద్దాం ఏ టైమే కదా మూడు నిమిషాలైంది లహరి ఛ
త్రీ మినిట్స్ పోయిందా
నువ్వు ఏదైనా పాట పాడవా
నేనేం మాట
ఆ చిన్న పాటు పాడు లహరి
కా
నేన్ ఆ
ఉం నీకేదెలియాలి ఏన్
ఏ రావే వస్తే పాడేవాడ్ని
ఉహు పాడు గజాల వస్తాది
ఉ రావు ఏమి యాక్టివ్గా లేవే ఇ వాట్సాప్ లో నువ్వు
నాకు ఎస్ బి ఐ వి నేనా గ్రూప్ ఆ నేను ఎప్పుడో చూస్తాను గ్రూప్ని నేను గుడ అట్నే ఎప్పుడు ఫోన్ చేసినా ఇ ఉ ఏ ఫోన్ సరిగ్గా చూడు నీ ఫోన్ నేనె మె లిప్ట్ జేయాలంటే నేను ఆ స్టార్టింగ్ నుంచి మెసేజ్లు చూసుకోవాలి మధ్యలో మధ్యలో గెలకలేను కదా నేను అయన్ని చదివేలోపు మళ్ళ అన్ని వేస్ చెదులు వస్తాయ్ ఏం జేసేది
మస్త్ మం దూరేయాల అంతే మళ్ళ ఓళ్లే కద్దా దూరినామనుకో వాళ్ళే మొత్తం బస్మం జేత్తారు
నే అది జెప్పలే
అద ఒక టెక్నిక్ రోషిని రోషిని నాల
విలహరి హ్మ్
దూరాల్ల
యేం రోషిని పేరు బాగా వస్తాందె నో టిగి
పొద్దిని రోషిన్తో మాడుతున్నం కూచ్చోని ఇదో ఇది ఈ యాపే
మ్మ్ హ్మ్
మ్మ్ అయ్య అయిగాదు దూరాల మద్దిలో దూరిన వెంటనే ఉమ్ అనకూడదు అవును అనాలా
అవును ఒకే
అవును ఈ సౌండ్ ఏందం డి ఆ దూరిన్ వెంట్నే ఏం లేదులే బీగాలు తిప్పుతానున్నా లహరి మిస్ వాళ్ళే జెప్ స్తారనమాట మధ్యలో ని నీక్ తెలీద్ ఆ మద్ద్ నాతో మాట్లాడు లే వర్తీగా నీ నాలుగు కాల్స్ వున్నాయ్ దే మట్లాడుకుంది కాని ఆశే కూడా మాటాడుతుంటే అదే కదా నాతో మాట్లాడ్రు ఎవరు పోన్ జేసినపుడంతా నే నీతో మాట్లాడుత నేను ఎందుకు పోన్ జేసి మీకు పా అందరికి కార్య యాప్ డౌనోడ్ జేసి తప్పు జేసినా అందరికి కార్య అప్ డౌన్లోడ్ తప్పుజేస నేను ఆ తిన్నావా లహరీ
లేదు ఇంకా తినలేదురా తినలే శశి
అన దీంట్లో నేను నీకు ఫోన్ చేసా కదా స నాకు వంద నీ ఎనభై బడుతది
ఉం ఓకే
నీ రెండు వేలు పడుతాది నీకు మళ్ళ ఇంకో ఇరవై మాటాన యనబై రూ ఎక్స పడతాయి
ఆహ ఉం
ఉం అలా ఇద్దరికీ సంభాషణ చేసి ఇద్దరు సంభాష ఆ ఇద్దరు సంభాషణలు తీసుకున్నందుకు నాపి వంద పనిలే పాటాలే మనం ఏం మాట్లాడినా కూచుంం డబ్బులు డబ్బులు
పైకి ఒచ్చేస్న లే
పైకి వచ్చేసేయ్ సావా
ఉమ్ కిందిబిల్స్ నిన్న డ మెటీరియల్స్ ఒచ్చినయ్ చూద్దురా అంటే ఫోన్ లో అంట మిషోలో నీ యంకమ్మా అనుకోని నూన పెట్టుకుంటాన్నా నేను చేట్లంతానేనే ఉన్నాయి ప్చ్ తలనొస్ తాంది
ఈగా స్ నీ తలనొప్పి ఉంటే నాకు గుండెలో నొప్పిస్తుంది
అబ్బా అబ్బా భగవంతుడా
నిజమే చెప్పాలంటే నా గుండెలో ఏదో తెలీయని బాద
రే ఆడ బండరాయి ఉంటే నెత్తిన ఎయిరా వాడికి
వాడు క్లాస్ వింటున్నాడు లహరి వాడి వాడితో మాకు సంబంధం లేదు లహరి లే చే ఇది కార్య యాప్ ఇది కార్య యాప్ నర్సత్మ మే ఆడుకో
ఛ్ ఏదైనా బండరాయి ఎత్తి ఎత్తినైర
అలా అంటావు ఎందుకు లహరి
హ్ హ్
పాండికి రాలేదు లహరి తోటికి ను నువ్వు రాల నా కాడ తొమ్మిది వేలు లేవు శషి
ఉన్నాది ఏం మాది మేము పెట్టుకుంటాం
వచ్చిన్ ంటే విలువైన సమయాన్ని ను నువ్వు లహరితో గడిపిండవ్ గడిపి గడిపిండే వాడివి అయ్యో నాకే బుబా దయితుంది నా సిచ్యువేషన్ మీకు తెలీదు లహరి నా బాధ ఎందర అంటే నాక్ నా నాపున నా మైండ్ అంత నా బైక్ పైనే ఉన్నదనమాట అది ఒకడు ఏమ్ సినాడు వరష్టు నా క
హు
ఫస్ట్ ఏం చెప్పాడు ఫిబ్రరి పంతొమ్మిది తీసుకో అని చెప్పాడు బండి
హ
ఆ మెసేజ్ పెడితే ఫిబ్ పం సార్ డేట్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది ఇరవై ఐదు దస మీకు బాగన బం అ చెప్పాడు ట్వంట ఫిఫ్త్ అ ఫిబ్రవరి తిరుపతి సాయిబ్
ఆ
తిరుపతిలో
తిరుపతి లోన కడపలో తీసేసుకొని ఉండాల్సింది
పతి పెద్ద అంటే కొంచెం మెయిన్ షోరూం అనమాట చెప్పేదినడ సార్ మీకు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇస్తాం సార్ బైక్ అన్నారు ఓ ఫిబ్రవరి ఇరవై ఐదు కోసం వెయిట్ చేస్తా కు ర్చున్న ఆ రోజు ఫోన్ చేస్
ఆ
సార్ ఇంకా బైక్స్ రాలేదు మార్చి ఫైవ్ ఇస్తాం సార్ అన్నారు చాలా బాధ వేసింది మార్చి ఫైవ్ అనగానే సరేలే మార్చి ఫైవ్ అనుకుని కొంచెం ప్రశాంతంగానే ఉన్న మార్చి ఫైవ్ ఫోన్ చేయగానే సార్ బైక్స్ రాలేదు మార్స్ టోల్ సార్ సార్ బైక్స్ అన్నారు మార్చ్ టువల్ సరే అప్పుడు అన్న ఇయ్యండి మేడమ్ బైక్ అనీ చెప్పిన మార్చ్ టువల్ కన్ఫర్మ్ అని చెప్పి డేట్లు పదమూడు మంచి మాట్లాడుకొని మా పెద్దమ్మకి ఏం పనిలే పాట్లా పెద్దమ్మ కి ఫోన్ చెయ్ రా హలో హలో పోయింది హలో లహరి లహరి లహరి వద్దులే ఉండు నేనే ఫోన్ చేసింది ఆ వినబడతాంది ఆ చ వాడు ప ప ఐదవ తేదీ ఇస్తాను అని చెప్పాడు వద్దొద్దు హలో లహరి లహరి సరేలే వేచి రెండు నిమిషాల ఏ కట్ చేసి మళ్ళ నీకు ఫోన్చేస్తా రెండు నిమిషాలు వెయిట్ చెయ్ కాల్ లో తొమ్మిది నిమిషాలు అయింది ఒక నిమిషం వెయిట్ చేస్తే వస్తది చుంచు టిక్ హలో స ఐకి